హలో.
ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి.
తిన్నారా అండి.
ఆహ్ తిన్నాం.
అ
ఆహ్ అది చికెన్.
బాగుందా అండి.
ఆహ్ బాగున్నామండి.
చికెన్ బాగుందా అండి
ఆ బాగానే ఉందండి
ఎవరు చేశారండి చికెన్ మరి
మా వైఫ్ చేసందాన్ని
అవునా మీ వైఫ్ ఏం చేస్తదండి మీ భార్య
మా వైఫ్ మా భార్య
అవునా మీరేం ఏం చేస్తారండి స్తుండారండి మరి
మేము పొలం పని ఇస్తామండి
మీ భార్యని మీరు చిలకాడికి పొలముల కాడికి తీసుకోవరా
తీసుకపోతామండి
అంటే ఇంటికాడే ఉంటదిన్నారు కదండి ఇందాకని
అంటే ఎప్పటికి ఇంటికాడా ఉండరు కదాండి ఇనప్పుడు కొన్ని కొన్నిసార్లు అట్లా పొలం కడి తీసుకెళ్తానుదండి
ఎందుకంటే చూపేయడానిక ఏం చేస్తున్నారంండి మరి పొలం కడ రోజు
ఏమున్నాయండి పులంకాడ అంటే ఇక కొన్ని పనులు ఉంటాయి కదా పనులే చేసుకుంటాను అండి
డి ఏం చేస్తారండి మీరు పొలంలో ఏమి ఇస్తారండి మీకు పొలం ఉందా చెనుకుందా రెండు ఉన్నాయా
అంటే మాకు పొలమే ఉందండి చిలక లేదు ఆ ఉండేగాని మేము ఇప్పుడు ఇక పొలం మొత్తం చిలకం చేసేసామండి చిలకం మొత్తం పొలం చేసామండి
ఎందుకండి అంటే నీళ్లు ఎక్కువయినాయనా
ఆ అవునండి
అవునా అంటే మీకు కాడా చెరువు ఉంటదా అండి
ఆ అక్కడ చెరువు ఉంటది పెద్ద బావి ఉంటది
నీళ్ళలు చాలా ఉంటాయ అనుకుంటా కదా ఇగా మీకు
అవునండి మాకు చానే ఉంటాయి బాగుంది
అవున మీకు నీళ్ళ కొరత లేదయితే ఇంకా మంచిగా ఉ
ఏం చేశారని మరీ సరిపోలం మొత్తం వే
అవునండి వేసాం వేసాం మీరే మీరేం చేస్తారండి
మేము ఏం లేదండి చిన్నపిల్లలు ఇమండి మేము
అవునాండి
ఉ
అవును ఈ మధ్య ఈ మధ్యలో కొంచెం అ వేరే వేరే మూవీస్ వస్తాయి చూస్తాలా అండి మీరు
ఏం మూవీస్ అండి ఏం సినిమాలండి
ఆ సినిమా పేరు ఇది మొన్న కొత్తగా రిలీజ్ అయిందండి అది
ఏంటి అది తెలియదు నాకు మీకు ఏమైనా గుర్తుందా నేనైతే ఈ మధ్యలో అంటే సినిమాలు చూడను నేను ఏమైనా గుర్తుంటే మీరు చెప్పండి నేను చూస్తా
అంటే నాకు కూడా తెలియదు కాని మా దోస్తులు అని చెప్పారు అ
అవునా ఏం సినిమా గుతుకులేదా
ఆ గుర్తుకు లేదన్న ఎంత
అవునా మీ భార్య ఏం జెస్
మా బ మా భార్య గవర్నమెంట్ ఉద్యోగాలకి చదువుతందండి
అవునావు
అవు
మరి మంచి చదువుపియండి మరి పొలం పనులకి తీసుకుపోతాం అంటున్నారు ఎందుకండి పాపం మంత మంచి
అంటే ఎప్పటికి పొలం కాడికి రాదండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని సార్లునే వస్తుదండి
అప్పుడప్పుడైనా తీసుకోపోకండి పాప వాళ్ళని అట్లా తీసుకపోతే వాళ్ళది అంటే ఏమంట్రూ దాన్ని ఏమో అంట్రు గదా నాకు గుర్తొత్త లేదు కానీ మన్ వాళ్ళు మంచిగా చదువుకునేటోళ్ళని చదువుకునియండి పెళ్ళయినాంక గుడా పెళ్ళయినంక జాగుతుందంటే గ్రే చాలా గొప్పది కదా అసలు
అదే అండి ఇవా అంటే ఇగ మొత్తం చూసుకునేది మీ ఇద్దరమే కాబట్టి
అటు పొలం పని చూసుకుంటా మీటు ఏమైనా చదిపించుకుంటా
అవునండి మీకు ఎంత మంది పిల్లలండి
అమెకి ఇంకా పిల్లలు కాలేదండి
పెళ్ళ ఎందుకండి వన్ ఇయర్ కూడా కట్లేదండి పెళ్ళయి ఎన్ని ఎన్ని సంవత్సరాలు నీ పెళ్ళై
మా పెళ్లై వన్ ఇయర్ కాలేదండి
అవునా ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీ పెళ్లై అంటే ఎన్ని నెలలు అవుతుంది
ఎయిట్ అంటే ఎనిమిది నెలలు అయితుందండి మేము ఢిల్లీలో ఉంటాం అండి
అవునా ఢిల్లులో డిల్ అవును ఢిల్లో మీరు పొలం పని చేస్తున్నారా
అవునండి
చాలా గ్రేట్ అండి మీరు అసలు
గొప్పోల్లు సార్ మీరు
అవునవునా
ఉ ఢిల్లీలో ఉండి కూడా పొలం పనులు అట్లా అసలు అంటే ఢిల్లీ దూరంలో ఉంటదండి మీది అవుట్ అంటే లాస్ట్ లో ఉ ఏమ చివరిలో ఉంటదా
ఆ ఆ అంటే మాకు కొంచెం మా ఇంటివి ఎదురుగానే కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటే హాఫ్ కిలోమీటర్ అంటే అర కిలోమీటర్ పక్కకు మా పొలం ఉంటదండి
అవునా రోజ్ మండి ఇం మంచి ఇంకా ఎంత ఉంటద ఎంత ఉంటదండి అక్కడ రేటు భూములకి
అక్కడ కొంచెం హై కా అంటే ఎక్కువ కాస్ట్ ఏంట ఎక్కువ ప్రైజే ఉంటదండి ఎక్కువ రేట్లే ఉంటయి అంటే ఒక ఎకరానికి ఇట్లా అరవై యాభై లక్షలు ఉంటదండి
అంతేనా అంటే అక్కడ అంటే ఏమంటరు దాన్ని గుంటల అట్లా అమ్ముతారు అనుకుంటా గదా ఎందుకు
ఆ అంటే అవన్నీ ఇల్లు కట్టుకునే ప్లేసులు కదండి అంటే నీ అట్లనే అమ్ముతరండి అక్కడ
అవునా ఇళ్ళ జాగా లెక్కనే పోతాయి మంచిగా అంటే మంచి రేట్ వస్తుదండి మీకు
అవునండి అంటే ఇగ ఇళ్ల జాగాల లెక్క అయితేనో మంచి రేట్ వస్తుందండి అదే ఒక పొలం లెక్క క్క ఐతేనో కొంచెం తక్కువ వస్తదండి
అవునా ఇన్ ఎందండి మేమ్ మీరు కూడా పొలంకాడికి వెళ్ళగండి మీ భార్యకి మంచిగా గవర్నమెంట్ జాబ్ వస్తది మీరు మంచిగా
నేను కూడా నేను కూడా చ కుంటునండి నేను కూడా గవర్నమెంట్ జాబ్ కొరకే ప్రయత్నిస్తున్నా
అవునా ఏందండి మీరు మొత్తం అంటే ఉన్నోళ్లే కదా మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కి ఇంకా మంచి ఇగా అవుదాం అనుకుంటున్నారా చాలా సంపాదించ్ సంపాదించుదాం అనుకుంటున్నారా
అవునా అండీ
అవునా ఇంకేం చేస్తున్నారండి ఇంకా మీకు ఎవరైనా ఉన్నారా అండి ఇంట్లోల్ ఏం చేస్తుంటారండి
అంటే మా అమ్మ నాన్న కూడా ఇదే పొలంకాడకే వెళ్తారండి
అ ఢిల్లీల్నే ఉంటరండి వాళ్ళు కూడా
వాళ్ళు ఢిల్లీల్నే ఉంటారండి
అవునా ఊ మమ్ముల్ని ఏం అడిగారండి మీరు అంటే డీ ఢిల్లీ లో ఉండి అంటే ఎప్పుడైనా థియేటర్లకి అలా ఇలా వెళ్లార అక్కడ
అక్కడ ఎక్కువ మేము వాటి మీద శ్రద్ధ పెట్టమండి మేము అక్కడ
వేటి మీద అంటే సినిమా థియేటర్ల మీదనా అవునా అంటే ఇంట్లోనే మీకు పెద్ద పెద్ద టీవి ఉంటదండి మీకె
ఆ అవునండి అయినా మీరెక్కడ ఉంటారండి
మేము అండి మేము అమెరికాలో ఉంటామండి
అవునా పె పెళ్ళి అయిందా అండి మీకు
ఆ కాలేదండి ఇందాక నే చెప్పాం కదండి చిన్నపిల్లలమ్మని
అంటే చిన్న పిల్లలకి కూడా పెళ్ళిళ్ళ అయితన్నయ్ కదండి అ
అంటే అంటున్నారు కాని చిన్న పిల్లలు కదా ఏ మందులే ఇప్పుడే అనేసి చెప్పేసామండి ఇంటి
అవునవును
అందుకే పెళ్ళి చేసారని అమెరికాకి వచ్చామండి అసలు మది భారతదేశం అన్నమాట కాకపోతే ఇగ అక్కడ ఇంటికాడ ఉంటే ఎప్పుడు పెళ్లి ఏస్తారేమో అని అని అమెరికకు వచ్చా అన్నమాట
అవునా అండి ఓకే ఓకే
అంటే ఇంటికాడ ఉంటే వాళ్ళకి ఊకె ఆ ఏంటిదండి
మీ మమ్మీ మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారండి
మా అమ్మ వాళ్ళు కూడా రైతులే అండి అ వ్యవసాయం పనే చేస్తారు మా డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉందండి
అమ్మ గవర్నమెంట్ జాబ్ ఇ ఓ
అవునండి మా డ మా బాపు పోలీస్ అండి
పోలీసా ఎక్కడ చేస్తారా అండి మీ డాడీ మీ డ మీ బాపు
మా బాపు ఎక్కడంటే నాకు గుర్తుకు లేదండి బెంగళూరులో చేస్తాడు అనుకుంటాండి నాకు తెలు వోదు సరిగా నేను అవన్ని పట్టించుకోనండి
ఓకే అండి ఓకే ఓకే
ఇంకేం చేస్తున్నారండి తిన్నారా మరి ఇప్పుడు
మేము ఓన్లీ ఇప్పుడు చపాతీ చేసుకొని తింటామండి
అవునా సాయంత్రం అన్నం తీసుకోరండి ఇంకా
మేము అన్నం తీసుకోమ అండి చపాతి తీసుకొని కొయ్య గుడక పెట్టుకుంటామండి
అబ్బా ఎంతైనా ఉన్నోళ్ళు ఉన్నోళ్లే సార్
ఇంక మా కోసం కాకుండా మా పిల్లల కోసం అనే ఇట్లా ప్రయత్నిస్తున్నామ అండి మేము
అవునా ఉహా మీరు ఎప్పుడైనా మమ్మల్ని పిలుస్తారా అండి ఢిల్లీకి
ఎందుకు పిల్లవా అండి కా మమ్మల్ని మంచిగా కా మా ఫోన్ కాంటాక్ట్ అయితే మనం ఎప్పుడు పరిచంతోనే ఒకరి బంధుమిత్రులాగానే ఉంటాం కదండి
పిలుస్తారండి ఈ సారి మరి ది ఈ ఆ భారతదేశానికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తామండి మరి డైరెక్ట్ ఢిల్లీకి వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తా మరి
ఆ కచ్చితంగా తీసుక వచ్చద్దామండి మిమ్మల్ని
మీ పొలం కడికి తీసుకెళ్తారండి మమ్మల్ని
తీసుకెళ్తామండి పొలం కాడికి తేల్చేరుగుతాం పొలం పని కూడా
చేపియకండి పొలం పనులు చేయనండి
ఏ అంటే అట్లా మి మిత్రులు వస్తే చూపెడతారు కనీ అట్లా చేపియరు కదా
అదే మరి చేపియకండి మాతోటి
ఏ చేపియ్యమండి అంటే మేము కూడా మేము కూడా వాళ్ళనే పెట్ పెట్టుకుంటామండి వర్కర్స్ ని పెట్టుకొని పని చేపిసుకుంటాం అంటే కూలీల్లోని
అంట అదే కూలలోని పెట్టి చెప్పించుకోండి మేము వచ్చినాం కదా అని మా తోటి చెప్పయకండి అసలు
ఏ అట్ల జేపీయమండి మేము మాకు మాకు ఉంది ఒక పదిహేను ఎకరాలండి
అవునండి
ఆ అంటే అల్లనించేలి కొంచం కొంచెం చెల్లెకి ఇచ్చేసినాం ఆ
చెల్లెకి ఎందుకు ఇచ్చారండి ఉత్తిగా ఇయపోయారు పెళ్ళియకపోయి ఇత్గా
అంటే ఇక వాళ్ళు మా బావ వాళ్ళు కొంచెం అంటే వాళ్ళకు కావాలి కదా అండి కట్నాలు ఇట్లా
అవునవునా నా
ఆ అంటే మా కాడ ఇట్లా క ఆ వాళ్ళకి ఇవ్వరు కదా అందుకని అట్లా ఒక త్రీ మూడు ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసినమండీ
అవునా మీ చెల్లె వాళ్ళది ఎక్కడండి
మా చెల్లె వాళ్ళే ఢిల్లీ లో ఉంటారండి వాళ్ళు కూడా
వాళ్లు కూడా ఢిల్లీ నేనా అంటే ఎటు సైడ్ ఇయ్యొచ్చుగా అండే వండ ఉత్తరం దక్షిణ
అంటే వాళ్ళు వా ఇక ఒక మాకు కొంచెం అంటే మాకు మేనా అంటే మేయినా వాళ్ళు ఉంటారు కదా అట్లా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆ మా మేనత్త వాళ్ళ కొడుకు ఆ
అవునాండి కానీ మే న్న వాళ్ళకి ఇవ్వద్దు అంటారు కదండి ఎందుకు ఇచ్చారండి అసలు దూరపోల్లకి ఇయ్యాలి
అంటే ఇక మాకు మొత్తం ఇక వాళ్ళే దగ్గర ఉంటారు కదండి మా వేరేటోళ్ళకి ఇస్తే టే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల బయటి వాళ్ళంతా వేరే తిరుకుంటారు కాబట్టి మా ఊళ్ళ మేము మంచిగా ఉంటామని మేము ఇచ్చేసుకున్నామ అండి
అవునండి సరే అండి మరి ఉంటానం మేము
అరే అండి తిన్నారా అండి
తిన్నామండి మేము మళ్ళా చేస్తానండికు నేను
ఆ ఓకే అండి
బాయ్
బాయ్ అండి